హలో
వినిపిస్తుందండి
హు వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు
ఆ బాగున్నామండి తిన్నారాండి
ఇంకా లేదండి మీరు
ఆ తిన్నామండి తిన్నాము ఊరికే అలా వాక్ చేస్తూ ఉన్నా మీరు ఏమి అండి ఇంకా లేటు
ఇంకా అమ్మ చేస్తుందండి ఇప్పుడే మా మార్కెట్ వెళ్ళొచ్చాము నాకు వంట చేయడం రాదండి రాదండి వంట చేయడం మీ వాయిస్ బ్రేక్ బ్రేక్ అయితుంది
వస మీకి ఏం రావ ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి ఇంకేమండి
హుమ్ అందరు బాగున్నారండి చాలా బాగున్నారు మ
అవునాండి ఆ అంతా బాగున్నారండి ఫోన్ అప్పుడు పక్కన పెట్టీ
హ
ఇంకేంటండి విశేషాలు మరి
ఇప్పుడే అండి అలా షాపింగ్కి మార్కెట్కిి వెళ్ళేసి వస్తున
ఏం తెచ్చారంండి షాపింగ్ లో ఏమి అంటే కూరగాయలు మార్కెట లేదంటే ఆ డ్రెస్ షాపింగ్ వెళ్ళారా ఏం షాపింగ్
కూరగాయల మార్కెట్కి వెళ్ళేసి అలాగే జ్యువెలరీ షాపింగ్ వెళ్ళేసి వచ్చామం
గోల్డ్ తీసుకుల్లా
కాదండి
ఎంతాడి గ్రాం ఓకేఓకే అలానా జువలరీ అంటే ఇంకమంటర్ నాకు గోల్డ్ అనే ఆలోచన వచ్చేసిందండి అ ందుకే అలా అన్నా
అ గోల్డ్
హ్మ్ అంటే జ్యువలరీస్ అంటే ఇంకా మాక్సిమం ఏమంటరు గోల్డే కదా అండి అందరికి ఫస్ట్ ఆలోచన వచ్చేది ఓల్డ్ కాస్ట్ కూడా కొన్లేమండి ఇప్పుడు
నిజమే అనుకోండి ఇంకా
ఆ
మన వరకు తగ్గి ఉంది ఇప్పుడు చాలా పెరిగిపోతుంది. ఇంకా తగ్గదు అనుకుంటా ఫ్యూచర్ లో ఉన్నారా
చ్చు ఇంకా ల్యాండ్ కా స్తదా అండి
మీ వాయిస్ చాల బ్రేక్ అయితుంది పక్కన డిస్ టబన్స్ గా వస్తాందండి ఆ అండి వినిపిస్తుంది
వినిపిస్తుందా అదే అండి ఆ గోల్డ్ ఈ ల్యాండ్ ఆ ఏమంటారు ఆ అండి
ఆ అదే అప్పుట్లో చాలా తక్కువుండి ఇప్పుడు కాస్ట్ పెరిగిపోతుంది హలో
ఆ అసల్ ఆ అదే అండి రే అది కాస్ట్ అనేది ఇం హలో అండి వినిపిస్తుందా
వినిపిస్తాందండి
అదే ఏమంటరు ఆ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది కాని తగ్గేది లేదండి అసలు ల్యాండ్ అవ్వచ్చు లేదా గోల్డ్ అవ్వచ్చు
అవునండి ఆ వినిపిస్తాందండి
ఆ అదే అండి డైలీ ఏమంటారు డైలీ బేసిస్ పైన కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది అందుకే అండి గోల్డ్ బ మనం ఇంకా ల్యాండ్ ముందుగాల్నే తీసి పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందండి
అవునండి ఫ్యూచర్ కి యూజ అవుతుంది ఒకవేళ తగ్గితే పరిస్థితి ఏంటండి అప్పుడు మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకొనింటాము కదా
అండి అది కాస్ట్ ఇంక్రీజ్ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
అదే ఏమంటారు కాస్ట్ ఇంక్రీజ్ అయేది ఉంటుంది కానీ డిక్రీజ్ అయ్యేది ఆ రియర్ కడిషన్స్ లో అండి ఎప్పుడో అలా అయ్యేది
అవునా అండి ఏమో ఒకోసారి చెప్పలేం కదండి ఇలా ఉండది అలా అైనా మార వచ్చికదా
వి అర్జెంట్ గా నేను ఒకటే చూసానండీ అది ల్యాండ్ ది హలో
ఆ అండి వినిపిస్తాను
ల్యాండ్కి సంబంధించి అండి రీసెంట్గా మా తెలిసిన వాళ్ళు కొన్నరన్నమాట అంటే మా పక్కనే అరే వాళ్ళు మాకేం తెలిదు జస్ట్ వాళ్ళు మాట్లాడుతుంటె విన్నాను ఇప్పుడ ఏమంటే వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నారు ల్యాండ్ అప్పుడు ఏమంటారు సెంటు ఫైవ్ ల్యాక్స్ ఏమో కొన్నారండి ఇప్పుడు దాన్ని టెన్ ల్యాక్స్ అడుగుతున్నారండి ఆ ప్లేస్ కొనాలంటే ఇప్పుడు
అవునండి నేను కూడా చూస్తాన్నాను మా ఇంటి పక్కన కూడ అలాగె కొన్నరండి
ల్యాండ్ గోల్డ్ అయినా కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు మరీ ఎక్కువ తక్కువ కాకుండా ఒక ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంతలొ ఉంటుంది ల్యాండ్ మాత్రం ఇంకా ఇంక్రీజ్ అయేది ఉంటుంది కానీ తగ్గేది ఉండదండి
ఆ అవునండి అయినా కూడ గవర్నమెంట్ కూడ ఇప్పుడు ఇవ్వడం లేదండి చాలా మంది కే ల్యాండ్ ని ఇస్తామని చెప్తారు మధ్యలోనే ఇవ్వకోకుండా అయిపోతారు అలా అని చెప్పి మిగతా వాళ్ళు
హుమ్ అదే అండి మంచి బిజినెస్ అండి ల్యాండ్ గాని మనం తీసు పెట్టుకొని ఏమంటరు మన చేతన ఇంతగా ఒక బిల్డింగ్ మాది కొంచెం అలాగ ఇలాగ చేసి కష్టపడి కట్టించేమా అంటే ఇంకా ఏమంటరు ఇప్పుడు నేను మక్సిమం చూస్ ఉన్నా కదండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ లో బెంగళూర్ లొ కావచ్చు హైదరాబాద్ కావచ్చు పీజీస్ లొ వేరె లెవెల్ ప్రాఫిట్ అండి
అవునండి అయినా కూడ ఒక ఒక చిన్న ప్లేస్ లొ మనము బిల్డింగ్ కడితే ఇన్ని ఫ్లోర్స్ ఇంత అని మనం పెట్టే పెట్టుబడిని బట్టి
అవునండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పీజిస్ లొ తీసుకున్నాం అనుకోండి చూడండి ఇప్పుడు మాక్సిమం సాటర్డే సండే అందరు ఇంటికి వెళ్ళిపోతారండి వీకెండ్ ఉన్నవాళ్ళు అక్కడ ఫుడ్ సేవ్ అవు తుందా ఆ ఫుడ్ తో పాటు వాటర్ బిల్లు సేవై తుంది కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది ఇంకా అలానె ఏమంటారు ఇప్పుడు కొన్ని కొంత మందికి బ్రేక్ఫాస్ట్ నచ్చదు కదండి ఒకరి కోసం పీజీల ఫుడ్ మొత్తం చేంజ్ చేసేకి అవ్వదు కదా
హుం చేంజ్ చేయలేర్లేండి
ఆ ఇప్పుడు చూడండి నాకు ఇడ్లీ నచ్చదు అలా అని చెప్పి వేరేవాళ్ళు తి వాళ్ళు నాకు ఒక్కని కోసం చేంజ్ చెయ్యరు కాబట్టి అలాంటప్పుడు నాలాగ ఎందరొ ఉంటారు ఆ హాస్టల్లో ఇడ్లీ పడనోళ్ళు మేం పోయి బయట తింటాం ఆ ఫుడ్ సేవ్ అవుతుంది ఇక్కడ
అవునండి నిజమే
ఆ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆఫ్టర్నూన్ కి క్యారీ బా స్టే రండి బాయ్స్ పీజీ వరకు నే ఇప్పుడు గర్ల్స్ పీజీ లొ ఎలా అంటె మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పారనమాట ఇప్పుడు గర్ల్స్ కి ఎలా అంటె ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ చేసారునుకోండి బ్రేక్ఫాస్ట్ గా వాళ్ళకి రైస్ ఐటమ్ ఉంటుంది పులిహో పనా లేదంటె పలావ్ ఏదో ఒకటి ఆఫ్టర్నూన్ కి బాయ్స్ పీజీ లొ ఎలా తెలుసా అట్ల ఆఫ్టర్నూన్ కి ఏం ఉండదు అదే
ఎ
అది ఎందు కలా వీళ్ళు చేస్తారనేది తెలీదు నాకి
రు ఏం తినకపోయినా గానీ అనేస్ వదిలేస్తా
అట్లయితే ఇంకేం అ ట్లంతా ఏం కాదు ఏమంటారంటే పొద్దున్న ఏచ చేస్తే అదే తీసుకోవాల అంటారు లేదంటే ఏమంటారు తెలుసా వాళ్ళు అట్లా కష్టమవుతుంది అంకుల్ మాకు వచ్చేకి ఇలా చేయొచ్చు కదని మాట్లాడితే ఇన్ కేసు వాళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు హలో
అ అండి విన్పిస్తుంది
ఆ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఒకవేళ తినాలి అని ఉద్దేశం ఉంటే మీరు ఆఫ్టర్నూన్ వచ్చి తినిపోవచ్చు బాబు మే మలాగ దానికి ఎంకరేజ్ చేస్తాము గాని అట్లా బాక్సెస్ అంటే చేసిచ్చే కవ్వదు అట్లా అంటారు మంచి బిజినెస్ అండి ల్యాండ్ కూడా ఐడియాస్ స్తున్నా ఏమంటారు
అబ్బాయిలు తెలివైనోళ్ళు కాబట్టి వాళ్ళు ఒకటి తినడానికి తీసుకొని పోరని చెప్పు
ఆ లేదు ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారా అది రివర్స్ అమ్మాయిలు అట్ల చేస్తారు అబ్బాయిలకి ఇస్తారు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ క్లోజ్ అనుకుంటే ఆ సెల్ఫిష్ కరెక్టే కానీ కొంత మంది ఉంటరు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అబ్బాయి మీకి ఎలా అంటే మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఆ అబ్బాయి కోసం మీరు ఎందుకు తారు ఈజీగా తీసుకొస్తారు కదండి.
నేను ఎవరికి ఇవ్వనండి అట్లా నాకు అసలు ఇవ్వడమే తెలీదు నేను ఎవరికి ఇవ్వను కూడా
అవునా ఏమోలేండి అంటే మీరు చూద్దాం ఫ్యూచర్ లో ఏమన్నా ఫేస్ చేయొచ్చు కదా
హ్మ్ చూడొచ్చండి ఏం చెప్పలేం కదా అవును ఇప్పుడు చూస్తామండి
ఆ అదేదో ఏమో గ్యాసు అది అని విన్నాను
అవునండి నేను కూడా అది వింటున్నా న్యూస్ లో డైలీ అదే వస్తుంది ఫస్ట్ హెడ్ లైన్ అంటే
ఆ గ్యాస్ అయిపోయింది అందరూ ఇండక్షన్ స్టవ్ కొంటు మారు
ఇవి కట్టెల పొయ్యల గురించి ఇ మీరే దిక్కు అంటే కొటేషన్స్ అండి ఇప్పుడు ఆ లాస్ట్ కి మీరే మాకు దిక్కు అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ అంటా అలా వేస్తున్నారు ఇప్పుడు హోటల్స్ లో అండి హోటల్స్ వాళ్ళు వచ్చేసి గ్యాసెస్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్ స్తారు కదా ఐటమ్స్ ఎక్కువ ప్రిపేర్
అవునండి హోటల్స్ మాగ్జిమం గ్యాస్ యూజ్ చేసేది హోటల్స్ రెస్టారెంట్స్ పీజీస్ వీళ్లే అండి ఎక్కువ
అవునండి ఆ రోజుకి ఒక త్రీ సిలిండర్స్ అనే అయిపోగొట్టేస్తారు అ
సాయంత్రం ఇంక రెస్టారెంట్ లో అయితే చెప్పల్సిన అవస సం లేదు ఇంకా కంటిన్యూస్ గా యూజ్ చేస్తానే ఉండల్ల హ్మ్
ఆ ఇప్పుడు వాళ్ళ చాలా కష్టమండి వాళ్ళు మ మాత్రం ఇప్పుడు అవేంటి కట్టెలు పొయ్యిమిందే చెయ్యాలి ఎక్కువ ఐటమ్స్ చేసేకి ఉండదు అదే గ్యాస్ అయితే మనం తొందరగా ప్రిపేర్ చేసేస్తాం అంట కట్టలి పోయి అంటే అలా చెల్ం కదా
వాళ్ళు ఇంకోటింటే ఒక రూల్ పెడితే బెటర్ అనిపిస్తుందిండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక హోటల్ కంటే ఇంత లిమిటెడ్ గ్యాసెస్ ఇస్తారు వన్ మంత్ కి సంబంధించి అలానే యూస్ చేసుకోవాలి అట్లా పెడితే బెస్ట్ అవుతుందేమో అని నా ఒపీనియన్ ఏమన్నా ఇన్ కేస్ ఇప్పుడు ఈజ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే మనకి గ్యాస్ కొడుతుంది కదండి అది అంత
అవునండి
కోరుదాల అతే బెటర్ అండి అందరికీ కొంచెం సరి సమానంగా ఉండే దాంట్లో అడ్జస్ట్ చేయొచ్చు వాళ్ళు
ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుందిలేండి గవర్నమెంట్ కూడా
ప మన పల్లెటూరు స చెప్పాలండి మీరు పల్లెటూరులో అంటే ఎలాగ అల అడ్జెస్ట్ పోతారండి బట్టటంలోకి కష్టం అవుతుంది కదా అండి
అది కూడా నేను నిజమ నండి
అదే అండి
ఇంకా అంతే అండి ఇరి ఇది డైలీ రోటిన్ లైఫ్
ఆ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అండి మీ సమాచారాన్ని మాతోం పంచుకున్నందుకు
ఓకే అండి
ఓకే